హలో హలో
హలో ఆ ఏం జెస్తున్నవ్
ఏం లేద్ మీడ రోడ్డు పైన కూర్చున్నా ఉట్టిగానే
ఉహు తిన్నలా లేదు ఇంకా
ఏం కర్రీ? తిన్లే ఇంక
ఆ
ఏం కర్రీ
చిన్న చాపల్
ఓకే
ఇంకా ఏం జేతలు
చెప్పాలె ఏం లేవ్
ఏమంటంది
ఏం లేద్ ఏమంటంది ఏం లేద్
చెప్పిందా
చెప్పలే
ఎందుకు
ఏమో ఏమైతే చెప్పలే మమ్మీ
హా
ఆ
ఏమనుకుంటాళ్ళు మరీ
ఏమో ఇక తెలియదు ఏమనుకుంటరు ఏమో లే ఏం లేదు అట్లా ఏంలే ఏమనుకుంటరు
మరి
ఉ ఉ ఏ వంటరో ఏమే ఆ ఆ తిన్న
ఎంటి
ఏమనుకుంటురు ఏమనరు అంటున్నా
మళ్ నేన్ చెప్పలేద్ అట్ల
ఏమో చెప్త చెప్తుది కావచ్చు నేను ఇటు వచ్చినా బయటికి వచ్చినా కదా ఇట్లా మా తమ్ముడి ఎసిన చెప్తతి కావచ్చు అ వాచ్కి ఇదించుతా అని పోతా అనుకున్నా
ఎంటిది
బెల్ట్స్ తెగినయి కదా వాచ్ యి అవి కొత్తవి తెప్పించుకొని అట్లనే చెప్పులు తెచ్చుకొని పోయొస్తాననుకున్నా ఇగ పోతా అనుకున్నా ఎవ్వల్రాలే ఆ పచ్ వచ్చ వాళ్ళు ఎవ్వరు వచ్చేటట్ లేరు అందుకే వాళ్ళ అందర్ వేరే పన్ అప్పట్నుంచి చేసుకున్న పార్టీల్నే ఇంకా అన్నే కూర్చున్న అటవాళ్ళు ఇగ నేన సప్పుడెక ఇంటికి వస్తున్నా
అ హా
అ రే పన్న పోయి ఏంటి
ఎవరియ్యలేదా
అర్ధంకాలే అక్కకు చేస్ అక్కకు చేసినం ఫోన్ ఉ అట్లాదండి ఇలా ఏబిసీ పోలేదా అంటే పోలే పోలే ఇలా సండే అంటాండు
ఉహూ
అట్ల ఇంకా
టైట్ ఉంది కడుపు అంతా ఇప్పుడు ఏం తినఇగ ఆకల్ ఆకలి కావట్లేదు
ఎందుకు
యమ్మో నైట్ నైట్ వరకు ఏమన్నా కొంచెం తింటే తింటా
మంచిదిన్నట్టున్నా అన్నా ఇంకా కడ ఇదదిగా ఆకలి
హ
ఆ
మీరన్న తినరు కదా మేము తింటున్నాం కదా ఇంత మళ్ళా మమ్ములనే అంటారుగా తినరు మీరేం తినరని
అన్నదింటదిగ
మ్
అక్కడికే వెళ్ళి కదా ఇగ అక్కడనే తినొచ్చ అనుకుంటా.
ఆ ఏ మమ్మీ ఏమనలే ఏం తగిళ్ళని అడిగింది. అడిగితే తంసపే మమ్మీ అన్న. ఆ మీ ఇ చేసే పనికి ఆ తంసప్ కాకుంటే ఇంకేమిర ఇ ఏమన్న తాగుతారా అంటాంది.
ఆ
ఏ ఏమేమి తాగిళ్ళని అడిగింది. అంటే ఏమన్న థమ్సప్ ఏ మమ్మీ అంటే నవ్వుతాంది ఇగ
మ్ హు ఎందుకట్ల?
ఇగ అంతే అందరు గంతమంది ఉన్నా కూడ తంసప్ ఎట్ల తాగుతారననంటే, మరి తా అయు తంసప్ లు ఎన్ని ఫోర్ బాటిల్స్ మొత్తం
ఆహా
వన్ టూ బాటిల్ కూడ కాదు. ఫోర్ బాటిల్స్ తాగినాము తంసపె
ఫోర
ఆ ఏం చేస్తాల్ మరి
ఏం లే ఖాళీ.
తిన్నార?
తిన్ల ఇంకా
మమ్మీ డాడీ
ఎవ్వరు తిన్ల ఇంకా
అందెనా
మ్
మల్లేమన్న ఇప్పుడేమన్న స్పెషల్ ఏం లేదా
చాపస్
అంతె. అంటే, లైవ్ చాపనా లేకపోతే ఇట్ల డ్రై అయినయా?
ఏమో ఎండిదాంతుల
ఆహ ఎండిన చాపలా పచ్చి చాపల?
ఏమో
తిన్నది నువ్వు కాద?
ఆ అవేమంటారో తెల్వద్
అంతేనా
ఏం కర్రి? మ్హు
చెప్పు హలో
ఆ
పోలే ఏమో సౌండ్ వస్తంది
ఏం లె
ఎక్కడను
చెప్పు
ఎక్కడున్నావు
ఇంట్ల
ఆహా వాళ్ళేడున్నారు
ఇంతసేపు రావచ్చు కానీ మల్లా బయటికి పోయింది
ఆహా చెప్పాల ఇంతనా
అ
ఆ
ఇంకా
చెప్పాల నువ్వే ఈ పిల్లలు రోడ్డు మీద ఆడుతాంట చుత్తాన అటు ఇటు వాళ్ల తాతయ్యకు చుక్కలు చూపితల్లు
నీకో
అటు కొడుతండు ఇటు కొడుతాండు ఆ పిలగాడు అగో రౌతుల తోటి కొడతండు వాళ్ల తాతను
అ
ఉమ్ కోతులు ఈ మెట్ల పైన కూర్ ర్చున్న హా ఏమంటుంది మీ మమ్మీ
ఏం లే అట్లా అయిందంటే చిన్నపిల్లలు ఆటను కుంటాన్లా
అమ్మను మీ మమ్మి అంటుందా ఆ అ ఫోన్ తీసుకొని చెప్పలే
ఆ
ఫోన్ తీసుకొని చెప్పలే అట్లంటే
ఆ మీరు మాట్లాడలే అని ఇంకా ఫోన్ తీసుకొని చెప్తది
ఏమోలే
ఇంకా ఏం అనలేదులే
ఆ ఏమో మెసేజ్ వస్తానట్టున్నాది నీకు ఏమో మెసేజ్ వస్తానట్
ఇంకా ఏం అనలే ఇంకా
అంతేనా
ఆ
ఏం పనిల ఉన్నదో కానీ తీ అనుకోవచ్చు మా అత్త
హ
ఏం పనిలన్నదో కావచ్చు అనుకోవచ్చు
నేను
హ
ఇది అనుకోవాలి ఇంకా
అంతేనా ఎంతైనా బెటర్ లే మాకు సపోర్ట్ ఉన్నారుగా
అయినా కానీ మళ్ళ అయినంటే ఏ చిన్నప్పుల్లాట అనుకుంటల్ల ఏమనుకుంటాల్లు అని
నిన్నయితే బాగ చూపిస్తారు కావచ్చు
అంటే నాది వేరే
అంతేన
హు
ముల్లులు ముల్లులు అయినా
ఆ కొంచెం అంటే చిన్న చిన్న పింపుల్స్ లెక్క అదే గడ్డ మీద సైడ్ సైడ్ సైడ్ సైడ్ కు అయినాయి అవి ఇప్పుడు అన్ని రి అయిపోయినాయి మొత్తం నిన్న ఇయాల మొత్తం అయిపోయినాయి అట్ల అన్ని
వెళ్లిపోవచ్చు కదా
మొన్న క్లీన్ చేపిచుకొచ్చిన మొన్న క్లీన్ చేపించుకొచ్చిన అని వచ్చినా కానీ పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరకి పోదాం పోదామంటే వద్దంటాంది అట్ల
ఆ దేవుని అడిగింది తన్నాయి తన్న
పోలే పోవాలి మధ్యలో ఒకసారి గిడికి పొయ్యి రావాలి పోవాలి మధ్యలోమధ్యలో ఒకసారి గిడి వీ రావాలి ఈ పల్వ్ మనం ఉప్పుగల్ ఉప్పు కలికాడ ఉంటారట ఇవళ పొయ్య రావలే
అసలు అనుకున్నా జాల జరుగుతున్నాండి ఫస్
అది మాత్రం వాస్తవం అనుకున్నది ఏదీ అయిత లేదు ఒక్క అడుగు పోయి రావలే
అవును
ఆ మమ్మీని తీసుకొని ఒక రోజు పోయేసి వస్తే అయిపోతది ఇగ ఏమన్నది గాని అని తెలుస్తాయి
ఏంటిది
ఏమేమి చెప్తారో అన్ని తెలుస్తాయి కదా ఈ మధ్యలో ఒకసారి పొయ్యి రావలే ఎం అనుకున్నా అన్నీ ఏం కరెక్ట్ అయిపోతలేవు కదా
సర్లే బాయ్
ఆ
మి